హలో ఆ బాగున్నారా అండి ఉ బాగు ఉన్నామండి
ఏం లేదండి ఈ వీకెండ్ మా రిలేట్ వ్స్ మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను
ఏంటండి స్పెషల్
అంటే స్పెషల్ ఏం లేదు వీక్ కెండ్ కదా అంటే వాళ్ళ పిల్లలతో బాగా ఆడుకుందాము అలా అని ఆలోచన చన ఉంది బట్ అయితే పోయిన సారి వెళ్ళానమాట ఇప్పుడు జెనరేషన్ చాలా డిఫరెన్సెస్ కదా అండి మన జనరేషన్ మనం చైల్డ్ హుడ్ డేస్ లో ఉన్నప్పుడు జనరేషన్ ఇప్పటి జనరేషన్
అవునండి మన చైల్డ్ హుడ్ లో మొబైల్స్ ఎలెక్ట్రానిక్ గ్యాజెట్ సానెటివి లేవండి ముఖ్యమైనవి
అవును మనం స్కూల్ కు వెళ్ళినామా ఇంటికి వచ్చినామా ఫ్రెండ్స్ తో గేమ్స్ ఆడినామా ఇంట్లో అమ్మతో ఏమైనా చేపిచ్ కొని తిన్నామా అలా ఉండేది మనది నేను
అది ఇప్పుడు జనరేషన్ మొత్తం అంతా ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ తోనే నడుస్ స్తా ఉందండి పక్కన పిల్లలతో ఆడుకుందాం అని చెప్పి బయటికి పోయి ఆడుకునే వాళ్ళు చాలా తక్కువ మోస్ట్లీ అడిక్టెడ్ అయిపోయినారండి
నాకు రియల్ ఎక్స్పీరియన్స్ కూడా జరిగిందండి నేను మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళానమాట ట వెళ్ళిన్ అంటే ఆ అంటే నాకు చిన్నపిల్లలంటే ఇష్టమండి వాళ్ళు బాగా బొత్తుగా క్యూట్గా ఉండారు మహా అంటే ఫస్ట్ క్లాస్ లేదా థర్డ్ క్లాస్ ఏమో చవుతున్నారు ఒకరు ఫస్ట్ క్లాస్ ఒకరు థర్డ్ క్లాస్ పాప బాబు ఆ నాకేంటంటే వాళ్ళని చూస్తేనే బాగా ఆడుకుందాము వాళ్ళకి ఏమైనా బయటికి పిలి పిలిచిపోయి ఏమైనా ఐస్ క్రీము ఇంకా వాళ్ళకి ఇష్టమైన కేక్ అలా ఏమన్నా తినిపిద్దాము అలా నా గుండి వెళ్ళ డి వెళ్తేనే వాళ్ళు వెళ్తేనే ఫస్ట్ నన్ని మొబైల్ ఇవ్వు మొబైల్ ఇవ్వు అంటున్నారు పిల్లలే కదా అని ఇస్ తూ ఉంటే తిట్టారనమాట మా బాబాయ్ ఎందుకు ఇస్తావు యువకని ఏం కాలే బాబాయ్ మామూలే కదా అని ఇస్తా ఇస్తే వాళ్ళు ఫ్రీ ఫైర్ అంటో ఇన్స్టాల్ చేసి ఆ పబ్జి ఆ ఫ్రీ ఫైర్ ఆ గేమ్స్ ఆడుతూ ఉన్నారు అదే మనమైతే అండి అప్పట్లో ఎవరైనా ఒక రిలేటివ్స్ ఇంటికి వస్తే హలో ఉన్నారా హలో
ఆ చెప్పండి
అదే అండి అదే మనం అనుకోండి అప్పట్లో ఎవరైనా మన ఇంటికి కొత్త వాళ్ళు వస్తే ఏమంటారు వాళ్ళు ఏమైన్నా మనకి తినే ఫ్రూట్స్ లేదంటే ఏమైన్నా స్వీట్స్ తీసు వచ్చినారా లేదంటే వాళ్ళతో బాగా కలిసి ఆడుకుందాము వాళ్ళని ఎక్కడైనా బయటికి తీసుకు చెల్లి బైక్లో తిప్ పొమ్మని అడుగుదాము
అవునండి ఇప్పుటి జనరేషన్ అంతా అట్లా లేదండి మనం అయితే కన ఎప్పుడెప్పుడు మన వాళ్ళు పిలవ అంటే మన ఫ్రెండ్స్తో కనబడుత తారా అని వెయిట్ చేసే వాళ్ళం అండి ఏ వాళ్ళ ఎప్పుడెప్పుడు ఫ్రెండ్స్ కనబడించినారా బయటికి పోవడమా ఆడుకోవడమా అన్నట్టు ఉండేది ఇంట్లో అయితే ఆ ఇంటి ఇంటికి వచ్చిన తర్వాత తం మన అమ్మ వాళ్ళు మనల్ని తిట్టడం కొట్టడం ఇట్లాంటివి జరిగేటువండి ఇప్పటి జనరేషన్ లో బయటిక్ యేళ్ళి ఆడుకొన్ పి అని చెప్పినా గాని వాళ్ళు మేం పోము ఆడుకోము మాక్ ఈ ఫోన్ ఇస్తే చాలు ఫోన్ లో గేమ్స్ ఆడుకుంటాం అనే టైప్ లో ఉన్నారండి
వాళ్ళకి ఎలా అంటే మొబైలే ప్రపంచం అయిపోయిందన్
ఆ అవునండి
లో ఈ మొబైల్ వల్ల చాలా డిస్ అడ్వాంటేజెస్ ఉన్నాయండి వాళ్ళకి తెలియదు చిన్న పిల్లలకి. వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్పరు వాళ్ళకి. ఏ విధంగా యూజ్ చేసుకోవాల అని చెప్పి మీరు గమనించినటైతే తే మాక్సిమమ్ ఈ జనరేషన్ లో ఉండే చిన్న పిల్లకే స్ప్రెడ్.
అవునండి ముఖ్యమైంది అవునండి వాళ్ళ కళ్ళు చాలా దెబ్బ తింటాయి ఎందుకంటే చిన్న చిన్న పిల్లలకి కళ్ళు చాలా లేతగా ఉంటాయి కదండి.
అవును అండి ఇంకా వాళ్ళవి అప్పుడు ఎదిగే వయసు.
అదే అది లైటింగ్ చూసి చూ చూసి దాని వల్ల వాళ్ళకి కళ్ళనేటివి డ్యామేజ్ అయితాయండి
ఆ వాళ్ళకి ఇంకా ఇప్పుడు. కొంచం అప్డేటెడ్ వర్షన్ కాబట్టి వాళ్ళు ఏమంటారు సోషల్ మీడియా లో బాగా యాక్టివ్ ఉంటారు ఇన్స్టాగ్రామ్ అంటూ. ఫేస్బుక్ అంటూ ఆ వాళ్ళు ఆ.
గ్రమ్ అవి ఇన్స్టాగ్రామ్ లో పేజెస్ చె ఓపెన్ చేసి దాంట్లో అప్లోడ్ చేస్తున్నారండి చిన్న పిల్లలు.
అదే అండి ఇప్పుడు ఎలా ఉందంటే. ఆ మొబైల్ వల్ల కూడా యూజ్ ఉంది. బట్ అయితే ఆ వే ఆఫ్ యూజింగ్ వాళ్ళకు తెలీదు అనమాట. దాని వల్ల లేని ఇప్పుడు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక అమ్మాయితో కనెక్ట్ అవ్వడం. చిన్న వయసు అనుకోవచ్చు. వాళ్ళు టెన్త్ ఇంటర్ ఒక. ఒక వయసుకు వచ్చేలా కల్లా వాళ్ళకి ఉంటాయి. కదండి. ఆ మొబైల్ వల్ల చెడుకు దారులు ఉంది. మంచికి. దారి ఉంది ఏమంటరు. మన మనిషి మైండ్ సెట్ అంతా ఎలా ఉంటుందంటే, మనం మంచి కన్నా చెడుకి అట్రాక్టివ్ అయిపోతుం
ఆ అదైతే నిజం
అలా వాళ్ళు లేనిపోని సమస్ లు తెచ్చుకొని మళ్ళీ పేరెంట్స్ దగ్గరకి వెళ్ళి, మళ్ళీ గొడవలు ఏమేమో జరుగుతాయండి. వాళ్ళు అదే అండి పేరెంట్స్ వాళ్ళు చిన్నప్పుడే చెప్తే కొంచం భయం ఉంటుంది వాళ్ళకి.
హ్మ్ అవునండి. అయినా మన చిన్నతనంలో అయితేనా. గేమ్స్ ఆడుకోవడానికి బయటికి పోయి. ఫ్రెండ్స్ తో కాసేపు టైమ్ టైమ్ స్పెండ్ చేసా అది హెల్తీ హెల్తీగా ఉండేది. రండి. ఎన్. ఆ బయట కాసేపు మనం ఆ గేమ్స్ ఆడడం వల్ల మనం. బాడీకి వ్యాయామం అనేది జరిగేది.
అవునవును మనకి ఇంకా ఏమంటారు. ఆ బ్లడ్ ఏమంటరు బ్లడ్ సరఫరా ఆ బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యది ఎందుకు. కంటే మనం ఒక దగ్గరే ఉండము. తిరుగుతూ ఉంటాము గేమ్స్ ఆన్నప్పుడు పరిగెత్తుతాము. ఇంకా చాలా చేస్ ఇస్తాం కదా అండి.
అవునండి. ఇంకా దాని వల్ల బెనిఫిట్స్ అండి. మనం కొత్ కొత్త కొత్త గేమ్స్ ఆడతామా దాని వల్ల మెమొరీ పవర్ అనేది పెరుగుతుండే ఇప్పుడు మొత్తం అంతా ఫోన్ అడిక్ట్ ఎలక్షన్స్ లో టై ఇ ఈ మెమీరి పోమో మెమరి పవర్ అనేది చానా తగ్గి
ఆ మెమరీ పవరు హు అవునవును వాళ్ళకి ఆ గేమ్ ఆడకు కుంటే ఏమంటారు ప్రశాంతత అనేది ఉండదు మైండ్ లో అదే రన్ అవుతూ ఉంటుంది వాళ్ళ పిల్లలకి ఇంకా కొంతమంది ఎలా అంటే ఇడు మొబైల్ ఇవ్వకుండా గేమ్ ఆడుకుంటే నేను సూసైడ్ చేసుకుంటా చనిపోతా అలా బెదిరించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. ఆ ఏంటో అండి ఈ జనరేషన్ ఏమైతుందేమో అప్పట్లోనే బాగుండే వాళ్ళం మనం
హు జెనరేషన్ మోస్ట్లీ అడిక్టెడ్ టు ది ఎలెక్ట్ర్రానిక్ డివైజెస్ ఎలక్ట్రానిక్ డివైసెస్కి చాలా అడిక్ట్ అయిపోయినారండి హు
స్టేజ లో లేరు
లేదండి అందులో ఇప్పుడు మొబైల్ ఒకటి అంతే కాదండి బయట ఆ మాస్ కెళ్తే అక్కడ ఇవి ఇవి గేమ్స్ ఉంటాయి ఆ గేమ్ కావాలి గేమ్ కావాలని ఆ గేమ్స్ ఆడతారు అక్కడ కూడా ఇ ే ఎలక్ట్రానిక్స్ సంబంధించి చిన్న గేమ్సే ఆడతారండి
ఆక్కడ చూసి మైండ్ లో పెట్టుకొని ఇంక ఇంటికి వచ్చి మొబైల్స్ లో ఇన్స్టాల్ చేయడము పేరెంట్స్ మొబైల్ తీసుకొని ఆ గేమ్స్ ఆడ్డం స్టార్ట్ చేయడము
హు మోస్ట్లీ ఇప్పుడ అంతా ఎలక్ట్రానిక్స్ మీదే కు ఉన్నా రండి మనుషులతో కాసేపు టైం స్పెండ్ చేద్దాం
అవునవును ఇప్పుడు ఎవరు లేరండి ఫర్ ఎగ్జాంపుల్ మనకి అప్పుడంటూ ఏమన్నా ఒక సమస్య వస్తే చిన్న వయసులో కావచ్చు చ్చ అది బాధైన కావచ్చు ఏమన్నా కావచ్చు అమ్మతో చెప్పుకునే వాళ్ళము మా ఇట్లా సారు నన్ను తిట్టినారు మా క్లాసులు కొట్టారు నన్నీ సరిగ్గా హోంవర్క్ చేయలేదని చెప్పి మళ్ళీ ఇంకా లేదంటే ఏమన్నా గేమ్స్ పెడితే మనకి మమ్మీ నాకు ఈ ప్రైజ్ వచ్చింది ఈ గేమ్ లో విన్ అయ్యాను అలా షేర్ చేసుకునే వాళ్ళం ఇప్పుడంతా బిజీ లైఫ్ పిల్లోల తక్కువే అండి పట్టించుకోవడం చదువుతున్నావా మార్క్స్ మంచిగా వచ్చాయా అంతే అంటే మనకి మెం
ఇంకొకటి ఏమంటే అండి పేరెంట్స్ కూడా చానా బిజీ అయిపోయినారు ఇప్పుడు ప్రే ఇద్దరు ఇద్దరు పేరెంట్స్ ఉంటారు ఇద్దరు పేరెంట్స్ వర్కర్స్ ఏ అయింటారు వీళ్ళు స్కూల్ నుండి వచ్చే లోపల వీళ్ళు అలసిపోయింటారు పేరెంట్స్ అల్సిపోయింటారు హోం వర్క్ రాసుకోండని వాళ్ళకే వదిలిపెట్ తెస్తారు ఏం చేస్తున్నారొ వాళ్ళకి తెలీదు వీల్లకి తెలి ఊ ఇది కూడా ఒకటండి బిజి బిజీ లైఫ్ అండి ఈ జనరేషన్ సషన్ముత్
అదే మనకి అప్పుడు అనుకోండి ఇప్పుడు కొంతమంది ఇంకా ఏం చేస్తారంటే కొంతమంది పిల్లలు ఒకో ఒక మైండ్ పవర్ ఒకొరికి ఒకలాగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఒకసారి చెప్ నే తీసుకోగల టాలెంట్ ఉంది ఇంకొంతమందికి ఒక టూ త్రీ టైమ్స్ చెప్పినా అది అర్థం అవ్వదు అలాంటప్పుడు పేరెంట్స్ దగ్గర ఉండి వాళ్ళు వాళ్ళ కర్ అర్ధమయ్యే విధంగా చెప్పించి అలా చేస్తే వాళ్ళు ఫ్యూచర్ లో రేపు పొద్దున
హ్ అవునండి ఏమన్నా అంటే ట్యూషన్స్ అంటారండి పేరెంట్స్ దగ్గర నే నేర్చుకోలేనిది ట్యూషన్స్ లో ఏం నేర్చుకోగలుగుతారు. ఊ
చెప్పడం వల్ల ఎందుకు యూజ్ ఉందంటే రేపు పొద్దున ఇప్పుడు ఒక టీచర్ దగ్గర ఒక మన పేరెంట్స్ దగ్గర ఒకటే ఉండలేం ఎందుకంటే ఇప్పుడు మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా పేరెంట్స్ క్లాస్ లో అందరి ముందర అడిగితే ఏమన్నా మర్యాద పోత అదేమంటారు అందరు నవ్వుతారేమో అది చిన్న విషయం కూడా అడుగుతున్నాడనే ఉంటాయి అదే మన పేరెంట్స్ దగ్గర అనుకోండి మనకు సిగ్గు అలా ఏమి ఉండదు అవును చనువు ఉంటది ఎటువంటి చిన్న డౌట్ అయినా సరే మనం అడగ గలం అమ్మ, నాన్నని.
హ్
ఏంటో అండి, అది ఏమంటరు వీళ్ళు పెద్దవాళ్ళు చిన్న పిల్లలకి మొబైల్ ఇచ్చే ముందు వాటి వల్ల ఏ దాన్ని అదేమంటారు ఆ మొబైల్ ని ఎలా యూస్ చేసుకోవాలి అని చెప్పి పెంచితే బెటర్ అని నా ఒపీనియన్ అండి.
కానీ ఎక్కడింటారండి ఒకసారి చేతిలకిపోతే చాలు ఇంకా ఎంత చెప్పినా గానీ వినరండి. ఏడ్చి మారం చేసి లాస్ట్ మొత్తానికే మొబైల్ తీసు కునే అంతవరకు ఊరు కివదిలి పెట్టరం అండి.
ఇంకోటి ఎట్లా అంటే నాకు కొన్ని కొన్నిసార్లు అనిపిస్తుంది. పేరెంట్స్ మొబైల్ ని దగ్గర చేసినారేమో అనిపిస్తు
నిజమేనండి ఎందుకంటే పిల్లలు ఏడుస్తారు ఆ టైం లో ఏం చేయాలో తోచక వీళ్ళకి
ఏడ్చే సి అవును ఏడ్చే సిచ్యువేషన్ లోనే కాదు. మనం చూసుకున్నట్లయితే మనం చిన్నప్పుడు మనం అన్నం తినమని మొండికెస్తే అమ్మ వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు ఏదైనా ఒక స్టోరీ చెప్తూ బయటకి పిలిచకపోయి అలా చల్లగాలికి కూర్చోబెట్టి చూడు చందమామ చూడు చూడు చ చందమామని చూపించి ఆ చుక్కలు ఎన్ని ఉన్నయి లెక్కబెట్టు అని ఏమంటరు మనకి ఏదన్నా ఒక స్టోరీ చెప్పి అనగనగా ఒక రాజు ఆ రాజుకీ ఏడుగురు కొడుకులు, అలా ఏదైనా ఒక స్టోరీ చెప్పి మనకి అన్నం తినిపించేవాళ్ళు మనం తినకుంటే. ఇప్పటి జనరేషన్ లో ఎలా వాళ్ళకి అంత పేషెన్స్ లేదు ఫస్ట్ పేషెన్స్ లేదు అ టైం కూడా లేదు వాళ్ళకి.
అవునండి.
చ్చేస్తరు తిను అని చెప్పేస్తారండి.
హ్ అవునండి.
హ్ ఏం చెత్తమండి నేనైతే ఏమంటా అంటే ఒకవేళ ఫ్యూచర్ లో నాకు అంటూ అట్లా ఫ్యామిలీ ఉంటే మా పిల్లలకి నేను చెప్పేది మొబైల్ ని నేను టెన్త్ వరకు దగ్గరికే రానివ్వనండి. ఒకవేళ వచ్చినా అది యూజ్ చేస్ యి విధానంలోనే యూస్ చేయమని చెప్తా అండి.
హ్ ఆ
ఆ సరే థ్యాంక్స్ స్ మీకు తెలిసిన సమాచారాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలండి
ఆ మీకు కూడా ధన్యవాదాలండి
డి బాయ్ అండి
హ